హలో
హలో
ఆ వినిపిస్తుందారా
ఆ కినిపిస్తుంది కానీ కొంచెం లో సౌండ్ వస్తుంది
అవుదా సౌండ్ బ సౌండ్
ఎక్కువ తక్కువ వస్తుంది
వా
లేదు ఫుల్ స్లో అంటే స్లో
చాలా స్లో ఉందా
ఐ గెస్ వాల్యూమ్ ఒకసారి పెంచి చూడక్క మొబైల్ లో
కాలింగ్
హ
హలో
ఆక
ఆ చెప్పరా ఏడి
అదే వాల్యూమ్ ఒకసారి చెక్ చేయక
చెక్ చేసారా ఫుల్గానే ఉంది చెప్పు చెప్పు వినబడుతుంది ఇది ఆ హలో
హలో
పిస్తుంద
ఆ అలాగే ఉంది కాని పర్లే మాట్లా
ఆ మా సడే వినపడుతుంది లే నాకోం
హ
వైబ్రేషన్ ఏంట్రా
ఏదో కాల్ వస్తున్నట్టు
ఆహా
ఉమ్ నీకోస్తుందా వైబ్రేషన్ అక్కడ
మరి నువ్వు నాతో మాట్డుతున్నావుగా
ఉమ్ అని నాకు వస్తుంది కదా అదే నా మొబైల్ నుంచి
నీదే వస్తుంది
ఉమ్
ఆ ఇంగే ఇంటయితే ఈ రోజు ఎలవా ట్యూషన్కి
క హాలిడే ఈ రోజు ఇంకా రేపు ఈవినింగ్
రేపు హల్డేనా
ఆ రేపు కాలేజ్ ఉంది కానీ కోచింగ్ హాల్డ్
ఆహా
లైక్ ఇక్కడ వర్షం పడుతుందని ఉం నింది ఫుల్గా టూ డేస్ అందుకే హాలిడే ఇచ్చారు గానీ వర్షం పడలేదు మే బి రేపు పడ్ వస్తదేమో వెదర్ లో చె చూపిస్తుంది
ఓ ఆరే పడ తే పడొచ్చు శ్రీరామ్ నవమి కద ఇకేండి వచ్చసరా డాడ్ డీ
లేదా అక్క డాడి ఇంక రాలే ఎల్లారు ఇక్కడ లోడ్కి
అదే అదె
ఇంకా అయిందో అవ్వలేదొ
ఇంగేండి విసేషాలు?
చెప్పాలక్క. ఎప్పుడు బయలుదేర్ తా అక్కలెల్లి?
నేను ఇక్కడ నుంచి ఆరో తారీఖు బయలుదేరతాను. ఇంటికి వెళ్లేపాటిక్ కీ, ఆ నైట్ ట్వెల్వ్ అయిపోద్ది. అంటే, నెక్స్ట్ రోజు ట్వెల్ ట్వల్థర్టీ అయిప్ పొద్ది. మిడ్ నైట్. ఆ సవన్ కొచ్చేస్తాము.
మ్మ్ మరి ఇక్కడికి ఎప్పుడు ప్లానింగ్?
అదె ఎళ్ళాక చూసి, ఆ రిజర్వేష నేయించుకొని వస్తా.
అంతే.
మ్మ్ పెళ్లి ఉంది. అన్నయ్య పెళ్లి కూడా అయిపోతే, ఎయిత్ నె లే అన్నయ్ పెళ్లి
మ్
ఎయిత్ నె అయిపోతది
అది అటెండ్ అయ్యాక
ఆ అది అటెన్ అయినాక రిజర్వేషన్ మ్ చూసుకొని వస్తా. ఒకలికేగా దొరికేసిద్ దిలే సీటు.
మ్
వైజాగ్ వరకు వచ్చినా,
అవును. అక్కళ లేవు ఒక బళ్ళుంటే. వయజాగ్ నుంచి వచ్చేతే మన రాయగడకి బోలెడ్ బల్లుంటాయి.
మ్ అది కథ.
మ్
ఇంకేంటి, అసలు అటే రావాల్సింది. అనవసరంగా ఇట్టొచ్చా. టైం పాస్ అయిపోయేది నాకు.
మ్. మస్త్ టైమ్ పాస్. తయిండు. ఇక్కడికి ఒస్తే
ఇటు బుడ్డోడున్నాడు ఏదో బొడ్డోడు. సల్లే మళ్ళీ మళ్ళీ కుదరదని ఆడుకోవచ్చ అని ఇటు వచ్చినా నేను ఏముంది ఇంట్లోనే కదా ఎక్కడికి వెళ్ళలేది ఉండదు అక్కడయితే కనీసం వాకింగ్ ఆరోగ్య డి రోడ్ అని తిరుగుతాం
ఆ ఇటు వచ్చింటరా ఫుల్ తిప్పుంది అక్క మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి మంచి మంచి
వెల్లం వచ్చక అది కూడా కవర్ చేసేస్త
నువ్వు నేను కవర్ చేద్దామ అని
చద
అందరుూ పట్టుకుని వెళ్ళాలంటేవ్వదు
అదేలే స్ొంతం పటి కావాలం ముందు ఎందుో వెహికల్స్ ఉండాలిగా
ఇద్ద్రం ఇద్దరు ముగ్గురు ఓకే ఎల్ తిరిగి సొచ్చి వచ్చి
హ
కడక్క మేము కూడాడ చూడాలా ఈ లేట్ అంటారు ఏటో రా అక్కడ వెళ్ళడానికి హ
ఆ అదే సమ్మర్ కి అంటుంది కద మే మమ్మీ
ఆ ఎన్ ఆ లాస్ట్ పట్టిర్లల్ ఇదవ ఉంటు నమ్మక్క
అదే నేను అదే అన్న ఆ నువ్వు ముందే వెళ్ళిపోయావు మళ్ళీ వస్తావు రావా అంటే అప్పుడు చూద్దాం లేవే ముందు మీరు రండే బాబా వచ్చినప్పుడు సంగ కదా అన్న
నేను అదే లాస్ట్ ఇయర్ల్ ఇదేవంంట నను అంత
అరే నన్ను ఒక్కదాన్ని ఎప్పుడు పంపర్రా ఈసారి దేరు చేసి నేను ఒక్కదాన్న విజయవాడ నుంచి వీళ్ళ ఇంటికి రావట ఫస్ట్ టైం అసలు పంపరు తెలుసా నన్ను మా అమ్ అసలు పంపదా ఒకద్దే దా తెలీదు వ దొద్దుద్దు అనుకుని ఆపేసేది ఈ ఒక్కసారి ఎందుకు తెలీదుమ్మా చదువుకున్నా కదా వెళ్ళి ి అి క వచ్చారు పికప్ చేసుకొని తీసుకొచ్చు సారు అయిపోయ ట్యాషన్ మడ ఉండుద్ది
అవును ఇ మ పంపిస్తే కదా తెలుస్తుంది మన మెల్లగలమా లేదా అని
ఎక్కుతా వైజాగ్ లో దిగుతా అదేగంగాని ఆక్కడయి వస్త జ నీష్మయ్ వస్తానన్నాడ్లే అక్కడిక అక్కడ మూడు గంటలేగా ఆ ఏముంది ఒక టికెట్ తీసుకుంటాం అదేగా అక్కడ దీసుకొని రాయగడికి ఎన్నో ట్రైల్ లో టయ్ ఎవన్న అడిగినా చెప్తాడుగా హ్మ్ అది
అది మేము ప్లాన్ వేస్తున్నాం వైజాగ్ వెళ్ళడానికి నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఇద్దరు హ్మ్
ఊరికే బీచ్ అది తిరగడాక
ఆ డాడీకి చెప్పాను అంటే ఫస్ట్ ఇల్లగన్నాం సిమ్మాచలం వెళ్తాము అనుకోని ఆ అయితే అక్కలెళ్ళి ఆ రోజు వైజాగ్ కెళ్ళి కొంచెం తిరగేసి వచ్చి వచ్చని
ఆ ఓకే
తే వద్దంటరు కదా లేదు ట్వెల్వ్ స్టార్ట్ అయింది కదా బాగా అవ్వాల అని మొక్కకోలా అని చెప్పేసి అదే ఇంకా డాడీ వద్దు అనట్లేదు వెళ్ళు అన అట్లా ఇంకా ఈ రోజు వస్తే కన్ఫర్మ్ చేసుకొని సాటర్డే బయలుదేరుతాం అనుకుం
ఎప్పుడు
ఈ సాటడ్
ఓహో సా తడే ఓకే వినయ్ గూడానా అదే వాడు గూడా వాడుకాదా
ఆ ఆడు ఈ మధ్యన అంటే మాతో మా పాత ఫ్రెండ్స్ గ్రూప్ తోనే ట్రాట్లే మా కాలేజీలో ఉన్నారు కదా
అవున్
ఆల్తోనే ఈ మ తిన్ తిరుగుతున్నాడు
ఓహో
ఉమ్ అది మాలు కూడాడుకు కోపమే నరు మీ మూవీకి వెళ్ళినప్పుడు పిలిసాం అక్క అడిగి అయితే వ లేదు వద్దు రానురా డబ్బులు లేవు అనుకొని అన్నాడు లేదురా పర్లేదు మేము పెడ తంల కలిసి రా అనుకుని అంటే లేదు మరి ఎ ఇంట్లో వాళ్ పంపించరనేశాడు
ఓకే
ఈ రోజు ఇంకా మా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ ఆల్తోని వెళ్ళిపోయాడు
ఆహా అదేలే అడికి ఎప్పుడు వీళ్ళుంటేటట్టు అలా అమ్మలేదుగా
ఆ అయినా వదులుతారక్క అలాగే ఆల్లుతోన పిలిసారు అని ఆళ్ళతో వెల్
అదేలే ఉమ్
అతే మా పాత ఫ్రెండ్స్ కూడా చూడు కొత్తోళ్ళు వచ్చినా ఇలా మర్చిపోతే
అదేలేే ఓల్డు ఉండాలి ని న్యూ ఉండాలి రొం డు మేనేజ్ చేసుకోవాలి
మేము నలుగురు ఐదుగురుం ఉన్నాము
ఆ
అంటే ఇప్పుడు కాలేజ్ మారిన తర్వాత కూడా మేము ముగ్గురుం కలిసున్నామం తే ఇప్పుడు వరకి ఇంకొక ఇద్దరు వేర అయిపోయరు
ఓకే
ఉమ్ అండ్ వి వినయ్ ఇంకా ఇంకొకడు అ సారీ ఇండికా ఇంకొకడు ఉన్నారు ఉమ్
అరే టైం చూసుకో నువ్వు కూడా
ఉమ్ అక్క
ఆ లెవెన్ లెవెన్ ఫిఫ్ ట్టినా అలా వచ్చినా కట్ చేసేయ్ ఓకేనా చప్ పలి
చెప్పల అన్నారా బావ గారు
ఉన్నారా బొడ్డోడికి ఏంటి వాటర్ మిలన్ పుచ్చకాయ తినిపిస్తున్నారు
ఓహో నైట్టైమ
ఆ లోపల్ తినిపిస్
అదే నైట్టైమ్స్ ఇదవదస్ అలా చేస్తర
అవును. ఏంగాదులే ఇప్పుడెండాకాలమేగ ఇక్కడంత బానే ఉంది కానీ నీకి స్వెట్ పట్టద్రా చమట పట్టదు. విల్కేండున్నా చెమట పట్టదు మళ్ళీ చల్లగానే ఉంద్రా బాబు అసలు విజయవాడే కొంచెం ఎండలిప్పిటికే బాగ్ గా ఉన్నాయండలు ఆయండకి మనకి స్వేట్ టింగ్ దాహం అన్ని వేసేస్తున్నాయ్ అసల్ మనకి గాలడదు కూడా పై ఫ్యాన్ ఇక్కడ అలాగాద్ చలేస్తుంది. ఆ నాకోచ్చిన రెండు మూడు రోజులు జలుబు చలేసేసింది.
ఆ
ఇప్పుడే సెట్ అయింది కొంచెం నాకు
ఇప్ప్ఇట్ సైడయితే ఫుల్ ఎండక్క
ఆ మనకి అంతేలే
ఆ మాకాలేజ్ లో కొంచెం ఈ మధ్యనే ఏసీ కట్ ఫిట్టింగ్ చేయిచ్చారు కాబట్టి బతికిపోత్న్నాం. ఇంటికి రాబుద్ దేట్లే ఇంకా
అదేలే మీకేసీ లేదుగా అందులోనూ అదే ఇట్ల బిల్డింగ్ లోక్మార్తె కనీసం ఏసి అన్న కొనుకొండ్రా బాబా
ఆ అక్క మారుతనే తీస్ ఆ మా డాడీ అక్ అతనికి ఇక్కళ్లే దూరమెల్లకుడదు అలాగనేసి
అవున అక్కడక్కడే ఉం టయిరా ఎతుక్కుంటే లక్కీగా దొరికిందనుకో వెళ్ళిపోవచ్ చ్చు ఈజీగా అక్కడే ఉండి ఎంతకాలం జీవిస్ స్తారు.
అద్దే కదా
యూ ఉచ్ ఏంటో బాబాయ్ ఎప్పుడు ఆలోచిస్తారు అలాగా హు
ఇల్లు ఎప్పుడు ఏటి అనుకుంటారో ఇళ్ళకే తెలియాలా అప్టానికి ఫిక్స్ అవ్వరు హూ
అదే హు ఇంకా
చెప్పాలా అక్క ఇంకేంటి తరువాత డిన్నర్ చెయ్యాలా
ఇంకేంటి రా సంగతి
చెప్పాల అక్క ఇంకేటి ఉంది
ఎం చేస్తాంది మీ అక్క యి
అక్క ఉంది మొబైల్ చూసుకుంటుంది ఏదో వెబ్ సిరీస్
మీ మమ్మీ
ఏ ది కొడుతుంది జాకెట్
ఓహో
ఉహు డాడి ఇంకే ఎప్ ఎప్పుడో వస్తారో వస్తే డిన్నర్ చెయ్యడమే
ఓహో అంటే వచ్చేవారుకు చెయ్యరా
ఆ అంటే నేను వెయిట్ చేస్తాను నేను మమ్మీ ఒక్క లేదు లేట్ అవుతుందంటే తినేస్తాం
ఉ పోన్లే ఉన్నప్పుడైనా కలిసి తినాలా కదా ఎలాగో ఉట్టి గా తిన్ టర్రగానస్
ఏటి అక్క
ఇప్పుడు ఎలాగో మీరు తినేస్తారు కదా ఉన్నప్పుడైనా కలిసి తినాలిగా ఆ అదే
అంతే
ఇంకా ఎంత అయ్యింది టైము
సరే ఇంకా అయిపోయింది
ప్చ్ అయిపోతున్నా దగ్గరకి వచ్చినప్
ఆ లెవెన్ ఎస్ టెన్ సెకండ్స్
అలా కట్ చేసి మళ్లీ రేటింగ్ ఇచ్చేసి
హ్మ్మ్ అలా కొంచెం
కాల్ చెయ్యొచ్చు ఊ
సరే అక్క అయి తా ఉంటాను
సరే
బాయ్